బాగున్నారమ్మా.
ఆ బాగున్నాము మీరు ఎలా ఉన్నారు.
బాగున్నాం ఏం చేస్తున్నారు.
ఏం చేయట్లేదు కూర్చున్న.
తిన్నారా.
ఇంటా లేదు మిది అయిందా
ఆ తిన్నాం.
ఏం కర్రీ చేసారు
ఇవాళనా ఇవాళ. నేను వచ్చేసేసి ఫస్ట్ చపాతిీ వేసా సొరకాయ కర్రీ చేసా అండ్ పాయసం చేసా రైస్ చేసా నువ్వుల లడ్డు చేద్దామని. ఫుల్ ఆడిచి పెట్టాను.
హహ
ఇంకా చెయ్యాల చెయ్యాలి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టాను.
మీరనుకుంటే ఎంతసేపు చేసేచ్చులే.
ఆ చేస్తానులే ప్రాబ్లం ఏం లేదు కాగానీ కొంచెం హెల్త్ బాలేదు అందుకే లైట్ గా పడుకున్నా.
ఓకే ఓకే
ఇంకా ఏం తిన్నారు మీరు.
మోర్నింగ్ ఇడ్లీ
ఇడ్లీ లోకి సాంబారా చట్నీయా
మీకు పల్లి చెట్టును
ఓకే ఓకే వర్షాలు పడుతున్నాయా మంచిగా అక్కడ.
వర్షాలు ప్రస్తుతానికి వర్షాలే పడట్లే గాని ఎండ దంచి కొడుతుంది.
అ
ఏ ఎండలో ఏంటో బయటకి రావాలంటే భయమేస్తుంది.
ఉ ఇక్కడైతే రాత్రంతా ఫుల్ వర్షం పడ్డది
లేదు ఇక్కడ వర్షం అయితే ఏం పడట్లేదు ఆహా లేదు లేదు
మీకు పడలేద అయితే మాకైతే రాత్రి నుంచి ఫుల్ వర్షము కరెంట్ లేదు మొత్తం దోమలు గారుస్తేనే ఫుల్లు జాగారం అయిపోయింది
నైట్ కరెంట్ మాకు కూడా లేదు కానీ వర్షం అయితే రాలేదు.
ఆ
కరెంటు తీసి ఇచ్చి తీసి ఇచ్చి ఇదే సరిపోయింది.
ఇప్పుడు కూడా లేదు మాకు కరెంట్
మాకు ఇప్పుడు కరెంట్ ఉంది.
ఉమ్ ఇంకా
ఏముంది అన్నాం వందమో
ఉం
కర్రీ ఏమో టొమేటో కర్రీ
ఓ నాకు టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం నేను కూడా చాలా రోజులు అయితుంది టమాటా కర్రీ జేయ్యక చాల రోజులు అయితుంది.
ఓకే ఓకే
ఉం కానీ అది మంచిగా లైట్గా ఊ
మొన్నేమో నువ్వులతో ఐ మీన్ నువ్వుపప్పు ఉంటది కదా
ఊ
దాంతో మాగాయ్ పచ్చడి పెట్టాం
ఓకే
ఫస్ట్ టైం ట్రై చేసాం ఇంకా టేస్ట్ చేయలేదు
ఓకే కానీ చాలా బాగుంటది
తెలీదు ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం పెట్టడం
ఓకే ఓకే పచ్చళ్ళ కాలం కదా ఇగా అయిపోయింది అనుకుంటా పచ్చళ్ళ కాలం.
ఏముంది ఇంకా అంటే నార్మల్ సీజన్ పచ్చళ్ అయితే ఈ సీజన్ లో అయిపోయినట్టే ఆ ఎప్పుడైనా పెట్టుకునే పచ్చళ్ళ అంటే మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు
ఊ అంటే ఒక టైం ఉంటది కదా పర్టిక్యులర్ టైము. ఇది మామిడికాయ పచ్చల్ల పెట్టే టైము అని అంట ఉంటారు.
ఆ అదే అదే ఈ సీజన్ అయిపోతే మళ్ళీ మావిడికయ్ పచ్చళ్ళు ఎవ్వరు బెటరు
అవును. జూన్ గద ఇగ తోల్కర్ వర్షాలు బడ్తయి రైతులందరు ఇంకా పంటలు వేసుకోడానికి రెడీగ ఉంటారు విత్తనాలన్నీ కొనుకొచ్చుకుంటాంటరు
మామిడికాయలు తిన్నారా ఈ సీజన్ లో
ఆ లాస్ట్ చే మా హస్బెండ్ ఎక్కడో తెచ్చారు బానే మంచి గుండె బలే స్వీట్గా ఉండే అసలు మావడికాయలు
ఉహు
ఊ మేం కూడా అనుకున్నం తింటమా లేదా మామిడీ పళ్ళు ఎందుకంటే బయట కొనాలంటే బాగా కాస్ట్లీ మా ఆయనైతే ఎక్కడో పొలం కెళ్ళాడంట ఆ
ఆర్గానిక్ తెచ్చినట్టున్నారు అందుకే
ఆ డైరెక్ట్ పొలానికి ఎల్లి తీస్ కొచ్చాడు తక్కువ రేటు ఉన్నయి తర్వాత చాలా స్వీట్గా ఉన్నాయి చాలా బాగుండే కానీ ఆ మామిడి పళ్ళు తినడం వల్ల మొత్తం పింపుల్స్ ఏ ఫేస్ కి
వచ్చేది ఒకసారే కదా ప్రాబ్లం ఏం ఉండదులే
ఉహు మొత్తం ఇప్పటికి తగ్గుతలేవు పింపల్స్ మాయి నిన్న అప్పటి నుంచి ఈ చెవులో ఒక చిన్నది కురుపు ఏర్పడింది నాంతో నొప్పి పుడుతుంది చెవ్వు.
మరి ఏమన్నా యూజ్ చేస్తున్నారా ఫేస్ కి పింపుల్స్ తగ్గడానికి
ఆహా ఏమి యూజ్ జేయను అది మామిడి పండు తింటే నార్ మళ్ళ వేడి కదా సో అందు వల్ల కురుపులు వచ్చేస్తాయి నార్మల్ గా ఎవరి కేనో వస్తాయి ఈవెందో చిన్న పిల్లలక్ గూడా వస్తయ్ అది తగ్గించుకున్న తర్వాత మళ్ళీ తగ్గిపోది
రావు
కొంత మందికి రావాలి బాడీ కూల్ ఉంటంది కదా అందుకే రావు కానీ నా బాడీ చాలా హీట్ ఉంటది ఆల్రెడీ సో దాని వల్ల ఇంకా హీట్ ఎక్కువ అయింది ఇగా తగ్గిస్తే కొంచం పర్వలే ఇంకేం అనిపియ్యదు మళ్ళీ ఇంకా
చెప్పాలి
మాములుగా
మీరు పెట్టేశారా పచ్చళ్లు
ఆహా నేనేమంత తినను ఎక్కువగా సో నేను ఎక్కువ వెజిటబుల్స్ ఆకు కూరలు ఇవే ఎక్కువ వాడుకుంట ప ఆ ఒకవేళ తినాలనిపిస్తే చేసుకుంటా నార్మల్ గా మనం పెట్టుకుంటాం కదా ఏ సీజన్ లో అయినా గానీ అలాంటి పచ్చళ్ళు అయితే పెట్టుకుంటాం గోంగూర పచ్చి పచడి కొత్తిమీద పచ్చడి
ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది కదా అయితే నా నార్మల్ జనరల్ గా అయితే ఇంకా పెట్టలేదునమాట ఆవకాయ్
ఆహా నీనైతే ఏం పెట్టుకోను ఇంక
మిగతా వాళ్ళయితే పచ్చళ్ళ ఏమన్నా పెట్టారా లేదా ఏంటి అంటే
హు
వాళ్ళమ్మగారు వాళ్ళు పెడతారు కదా తెచ్చుకుంటారంట
అవును
మా మా సైడ్ మా అమ్మొళ్ల అంతా చూడు మా అమ్మోళ్ళు కూడా ఎక్కువ తినరు
అదే లే కొంతమందికి కొన్ని కొన్ని ఇష్టపడతారు కొన్ని ఇష్టపడరు
ఆ అదే కావాలనుకుంటే నీన్ అప్పటికప్పుడు తెచ్చి పెట్టుకుంటా కాకరకాయ పచ్చడ్ కొత్తిమీర పచ్చడి గోంగుర పచ్చడి ఇవన్నీ నేను చేస్తా వచ్చు నాకు
ట్టె
మామిడికాయ పచ్చడి ఎవరు అడగరు మ ఇంట్లా ఇంకా పిల్లలయితే చేస్తారు తింటారు కదా నేనైతే అంతగా ఏం పట్టించుకోను మా ఆయన ఏం పట్టించుకోడు మా ఆయన కూడా ఎంత ఏముంటే అదే తింటాడు ఒకేలా అమ్మైతే అనుక చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి మిర్చి పచ్చడి అట్లాంటివి చేస్తద అమ్మా అవి ఉంట పెట్టి పంపిస్తాది
ఓకే సమ్మర్కి ఎల్లారా మరి
నిన్ననే వచ్చాం ఊరెళ్ళి మొన్న సోమ్ వారం రోజు బోయి నిన్న నిన్నొచ్చ మార్నింగ్గ్ ఇంకోటి ఆర ట్రైన్ జెర్నీ కదా ఆ ట్రెయిన్ జెర్నీలో ఫుల్ టైడ్ అలసిపోతాము ట్రెన్లా నిద్రాండదు నిద్ర ఉండదు ఏం ఉండదు
అందులోని ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అసలు ట్రెన్స్ ఖాళీ ఉండవు
ఆ ఇంకా ఆ తల అయితే ఇట్లా మేడ వరిగిపోతది అసలు ఇట్లా వంగడం అట్లా వంగడం ఇదే అయిపోతది ఇంగ బాగా నిద్ర టైమ్ లో జర్నీ చేస్తాం గదా
ఉమ్
అట్ల అయితది
దగ్గర దగ్గర ప్లేసెస్ కి వెళ్ళారా అమ్మ వాళ్ళ ఇంటి కెళ్ళారా
మా అమ్మ ఆళ్ళింటికి వెళ్ళాము
ఒకే
మామూలుగా చాలా రోజులైతుంది నాకు గూడా టైమ్ ఉండదు కదా ఎప్పుడు పోవడానికి బిజీ బిజీ షెడ్యూల్ లో సో ఇంకా టైం దొరికింది కొంచెం ఖాళీగానే ఉన్నా కదా ఒక టూ డేస్ పోయొదాంమని చెప్పి పోయినాం ఇగ మా చెల్లెల్లు ఉంటారు మా చెల్లి మా ఇంటికి రా మా ఇంటికి రా అంటార్ వాళ్ళు సరే అని వాళ్ళ ఇంటికి పోయి ఇగా వాళ్ళ ఇంటికి పోగానే వాళ్ళు చి కెన్ చేసి పెట్టిర్రు ఇంగ నేను ఇంగ ఉండి కొద్దిసేపు ఉండి మళ్ళీ ఈవినింగ్ నైట్ బయలుదేరి వచ్చేసి నిన్న మార్నింగ్ ఇక్కడ ఉన్నాము
హుహూ చికెన్ ఇష్టంగా తింటారా
చికెన్ గూడా వేడే కొ కొంచమే తింటాం అది కూడా లైట్ గా తింటాం ఒక త్రీ ఫోర్ పీసస్ అయిపోయితే ఇంగా అయిపాయ్ ఇగా ఇగ దినడం అది తినడం బానే తింటాం కానీ అది అరిగిచ్చు కోవడం చాలా కష్టం డైజేషన్ కాదు పాడు కాదు నాకు
అయినా కానీ మనం నాన్ వెజ్ జోలికి సాధారణంగా వెళ్ళాం
మటన్ అయితే బానే తింటా అదే అంత వేడి గాదు చికెన్ బాగా వేడి గదా
ఓకే
ఉమ్
ఓకే మరైతే ఉంటా బాయ్
సరే అమ్మా బాయ్ వో